చెప్పు రా
రా
హలో
ఏం చేస్తున్నావ్ రా
ఇప్పుడే అన్నం తింటున్న
ఏం కర్రీ
క్యాప్సికమ్ నువ్వేమి చేస్తున్నావు
నేనే ఏం లేదు ఇప్పుడే వచ్చిన
పోయి వచ్చినవా కాలేజ్కి
ఆ పోయొచ్చిన వస్తాన్నా మళ్ళీ ఎందుకు రాలేదు
కొంచెం హెల్త్ బాగా లేకుండా అందుకే రాలేదు హెడ్ ఎ గట్లో వచ్చింది ఫీవర్ వచ్చింది
ఇప్పుడు ఓకేనా మరి
ఏమోకే బాగా తలనొప్పి లేస్తుంది అస్సలే తగ్గట్లేదు చెప్పు ఇంకా ఏం చేస్తున్నావు్
జడేసుకుంటున్నా
ఉహూ ఏేం చెప్పారు కాలేజీ లో మరి
ఎమెలే శ్వంత రెడ్డిని గెస్ట్ గా పిలిస్తే తను వర్క్ అని చెప్పేసి రాలేదు అ
అయ్యో ఎవరు రాలేదా మరి ఇప్పుడు
ఆ వచ్చారు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వచ్చిడు మన ఇంతకు ముందు ఓ ప్రిన్సిపల్
మన మా ఫ్రెండ్స్ ఎరన్నా కలిసిరా
ఆ ఏ ఉంటది కదా
ఆ హైట్ గర్ల్ ఆ
తనే కనిపించింది
కంప్యూటర్ గురించి ఏమైన్నా చెప్పిరా
కంప్యూటర్ గురించ చెప్పరు అంటే వాళ్ళు
ఉహు
ింది ఏంటి ఎ ఐ ఆడుకో మంచి పనులు లేయండి పనులు చేయండి పిచ్చి పిచ్చి పనులు కాదు ఏఐని మనుషులు సృష్టించిందే మనుషుల బ్రెయిన్ కంటే ఎక్కువే పవర్ఫుల్ కాదు అది
అప్పుడు యూజ్ చేసిన ఏఐ కంటే ఇప్పుడు మంచిగానే యూజ్ చేస్తుండలే దాన్ని కొంతమంది అంటే ఇంపార్టెంస్ అంటే యూజ అయ్యే విధంగానే యూజ్ చేస్తారు చాలా వరకు అంటే కొన్ని తెలివని విషయాలు కూడా తెలిసినట్టు వాడతారు అనమాట
అసలు దాని వల్ల యూజెస్ ఏంటి ఎట్లా యూజ చేయొచ్చు దేనికి యూజ చేయొచ్చు
మను నేర్చుకున్నా ఏమన్నా చూసి
అంటే అంత టైం లేదు అక్క మేము బకేసి ఇచ్చే దగ్గరనే ఉన్నాప్పు
అవునా ఫుడ్ ప్రొవైడ్ చేసిరా వాలే
ప్రొవైడ్
అవునా మా మేడం వచ్చిందా
ఎవరు పోటీ
ఆ ఎస్ మా మేడం
ఒచ్చింది
రాకుండా ఉండదా అసలు ఉండేదే మా గ్రూప్గా
బ్లాక్ సారీ కట్టుకున్
ఆ దాని ఏమనా చెంకి వేసుకుందా నీ
అదేఎల్
చెప్ మరి ఇంక దన్నా అంటే ఇప్పుడు ఎన్ని గంటల వరకు పోతవు నువ్వు
నేను కూడా వెళ్తా నేను కష్ట చెప్పైతే కొంచెం చిన్న వార్కు నేను వార్క్ ఫినిజ్ చేసుకుని వెళ్దాం మన్
కాదు నువ్వు ఇటోచ్చే ముందు ఫోన్ చేయమని ఇన్ని సార్లు చెప్పాలి చెప్పు నీకు అసలు బ్రెయిన్ అనేది ఉండదా
మకసలు బ్రెన్ ఉంటె నీతో అందుక్ మాట్లాడతా
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫో ఇటోచ్చే ముందు ఎప్పుడైనా ఫోన్ చేయమని చెప్పినగా
నీకేమన్నా కావాలన్నప్పుడు నేను వస్తా అని తెలిసి కదా ఫోన్ చేయమని నేను కూడా న చెప్పినా
అంటే నువ్వు డైలీ వస్తవనీ నాకు తెలీదు కదా ఎపుడో మాస పున్నానికి ఒకసారి వస్తవనుకున్న కానీ ఇట్ల డైలీ వస్తవని నేనను
నాథ్ నాకే గుర్తుకుండదు
అంటేగాలి ద్వారమా ఎప్పుడు వచ్చేది తెల్వదు ఎప్పుడు పోయిది తెల్వదు
గలీద్వారం ఏంకాదు నా
హా హా మొత్తానికి ఐతే బాగా ఎంజాయ్ చేసిర మరీ ఇవాళ
ఏమ్ చేయను నాకేమంతా గా నచ్చలే
స్టేజ్ పర్ఫార్మెన్స్ లాంటి
ఓ వేరే దగ్గర నుంచి ఒక్క పాప వచ్చింది ఆ పా వచ్చి చేసింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అంతే మన వాళ్ళు ఎవరుఇయ్యాలే అసలు అక్కడ టైం లేదు ఎవరికి అంత టైం లేదు వచ్చిన ప్రొఫెసర్స్కి టైం లేదు మన వాళ్ళకి టైం లేదు అసలు అనవసరంగా పెట్టుకున్నారు ఈ రోజు వారం ముందే ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా పెట్టాల్సి వచ్చింది కానీ ఫిఫ్టీన్ సెవెంటీన్ పెడితే ఆఫ్టర్ ఉగాదికి పెడితే బాగుండేదని నాకుఅనిపించింది నాకు పర్సనల్పీనియన్
అవును ఓన్లీ మన కాలేజ్ వరకే పెట్టిరాయింకా అవన్ ఎక్కడనే పెట్టిరా
అ ఓన్లీ మన కాలేజీ చూ వాళ్ళే వచ్చారా లేకా పోతే కాకపోతే ఇంకా బయట కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చారా అంటే ఇప్పుడు మన మండల్ లో ఉన్న కాలేజెస్ వాళ్ళందరుూ వచ్చ చురా
ఆ మన మండల్ ఎడ్యుకేషనిస్ట్ వ చ్చిండు
ఒక మన లోకల్ ఎమ్మెల్యేనే రాలేద ఇగ
రాజేందర్ రెడ్డి చాలా మంది దగ్గర
అవునా
అంట అంటే చ
ఎగ్జామ్ హల్లటికెట్ చి సారీ స్కాలర్షిప్ అప్లై చేసినవా
చేయలేదు మా మామ దగ్గర మరి సర్టిఫికెట్ ఉంది తెచ్చుకోవాలి కానీ నినే చేద్దామ అనుకున్న నేను నీకు ఏమో ఏదో చెప్పిన ఏదో చెప్ధం అనుకు నా ఏదో ఇక నేను మళ్ళీ కాల్ చేస్తా అంటే ఆ తాన్ కాల్ చేస్తుది మలీ చేస్తా అని చెప్పి మళ్ళ లిఫ్ట్ చేయలేదే కాల్ చేస్తే
మ్ గొరంగా మొత్తమే వన్ ఉంది చార్జింగ్
టాస్క్ సరే చిన్న పని అయిపోతుందిని నేను చూస్తుంది నువ్వు ఫోన్ ఇచ్చే
ఏదంటే అసలు ఫోన్ మొత్తము ఛార్జింగే లేదు ఎట్లా మాట్లాడుతది ఇగ ఛార్జింగ్ పెట్టుకున్న సైలెంట్గా పడుకున్నా నా కూడా నీతిని మాట్లాడి టైమ్ పో గదా నా కూడా ఓ పని అయిపోగదా
నేను చేస్తా అని చెప్పినా నువ్
ఏం కదలే ఇగ ఇవాళ మాట్లాడుకుందాంలె ఇంటి పోనాక ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయరాదు
ఏంటిమనా ఒక మాట్లాడలే అయిపోతే నాకు ఒక టెన్షన్ పోతది
ఏం కాదు లె ఇప్పుడు ఖాళిగా ఇంటివిక మాత్రం నువ్ చేసేది ఏమన ఉందా వర్క్ ఎసుకొని నేను కూడా అ లోపు వర్క్ కంప్లీట్ చేసుకో
ఆ నేరేస్తమ్ వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి చలు నేను చలు అని అమ్మో పిల్ల తల్లి తిట్టినటు తిడత ఉన్నవ్
ఇప్పుడు స్నానం చేపిస్తా ఇప్పుడే అంటే ఇవాళ వాళ్ళే చేసుకుంటారు నాకు అసలు ఓపిక అనేది లేదు గొరంగ హెడ్ టూ పీసెస్ అయితట్టుంది
ఎందుకు మయ్ త న్నగద తల
అదే కదా నా సమస్య కూడా ఉన్న వాళ్ క్లే కానీ నాకు నోస్తుంది ఎందని నా గుడు అదె ప్రాబ్లం
నేను షాక్ అయితున్న ఉనో లకి త లేనో లకి ఏమతునలి కానీ
అదే కదా నా కూడా అది డౌట్ వస్తుంది ఉన్నోళ్ళకి కదా నయాల్సింద నాకెందుకు వస్తుందా అని
నెక్స్ట్ మంత్ నుంచి మన కాలేజ్ లో కూడా ఎఫార సత్ర్రా
ఆ ఎం చేయాలట
రెగ్యులర్ గా కాలేజీ వచ్చిన వాళ్ళక అటెండెన్ డైరెక్ట్ అటెండెన్స్ ఫ ఇం లేదు ఫేస్ స్కాన్ చేకుంట
పో మై గాడ్ నా పరిస్థితి ఏంది అలాంటప్పుడు ఓ మై గాడ్ ఇంగ నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ ఉడాస్కాల కద మరి
ఎకడున్నర్
బతుకుదేరుకు పోదాం అనుకుంటానంగా
ఆ
విత్ ఫ్యామిలి హా
ఆ విత్ ఫ్యామిలీ ఏ
మ మరి సమ మరి
నెక్స్ట్ మంత్ నుంచా
ఆ నెక్స్ట్ మంత్ నుంచి అయినా కుదేవు ఎక్కడ సిటికా
ఆ
ఏవునా
అక్కనే కదా ఇక ఇ ఏదో ఒకటి ఇగ ఏం చేదాం ఆ ఊళ్ళుంటే ఆయంత లేదు అటు పోయినని ఏదో ఒక విధంగా బతకొచ్చు కదా
ఎందుకు చేసిన ఎన్నన్ని రూమ్ లేడవారు నీక
ఎస్ అట్లా రూమ్ రెంట్ కట్టినా కూడా ఓహో రూమ్ రెంట్ కైనా కనీసం ఈ పైసలు కార్చాయని తెలుస్తదిగాని ఇంటికా కష్టం చెప్స్తా ఏటు ఏటు పోత అనేది తెలుతలేదు ఏటు ఉంటాయో అనేది తెలుస్తలేదు
లంగాల అ ఎపో మారలా కదు లంగల్ ఉంటాకా పోన పో ఆరు లంగల అందలే
ఏ చీనే
లంగేజకోంది
ఏ ఉకోవే ఎం మాట్లాడదాం అనిపించి
లంగా అంటే నా దగ్గర ఉన్నాయింటేవర అదేరా నాకు ఇె అ చీ లంగా
విగీల ల్లేనా ఈ ఓే
ఏ ఎలా మాట్లాడతా వే ఫోన్ చేసినప్పుడు మాట్లాడకపోతే నే దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతా
తర్వాత నిమ్మలం ఉన్నప్పుడు ఎప్పుడన్నా గత్నం కలిసినప్పుడు మాట్లాడుకోవాలి ఫోన్ లో మాట్లాడుకోవద్దు ఇలాంటి విషయాలు
అయ్యో లంగాల అని నా దగ్గరకి వచ్చి అమ్ముతాడు మే లంగాలు లంగాలు లంగాలు అని
అవ్వన్నా ఇంకోసారి మీ బజారుకు రాకండి
చెప్పు మా వాళ్ళు బజారుకి పోకు రా రేయ్ అని చెప్పు
ఆ ఆ చెప్పకపోయినావ్
జారికి పోకురా రేయ్ అని చెప్పు
ఉ పోతా చెప్తా
ఇలాగే ఉండు